ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది గదా మీకు మీస్ సైడ్ అంతా ఎలా ఉంది?
చాలా ఎండలు ఎక్కువ ఉంది మార్నింగేమో మార్నింగే ఎండలు ఎక్కు వై పోతుంది ఎయిట్ టు నైన్ కంత ఎర్లీ మార్నింగు
మీ మీ సైడ్ అంతా చెట్లు అవన్నీ బావుంటుందా?
ఉంటాది అయిన ఎండలు ఎక్కువేగా లీవ్ ఉండేదేమో ఉంది ఇప్పట్లో
ఊమ్ మీరు ఈ ఈ సమ్మర్ టైమ్ లో ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు.
ఫుడ్డు తగ్గిచ్చేశాము ఆల్మోస్ట్
ఆ
జ్యూస్లు ఇవి ఎక్కువైపోయింది మజ్జిగా
ఊమ్
ఇవి ఎక్కువ తీసుకుంటున్నాము.
ఫ్రూట్స్ ఇవి వాటర్ మిలాన్ ఎక్కువ వస్తుంది మా సైడ్. మీ సైడ్ అలాంటి ఫ్రూట్స్ ఏదన్నా ఉన్నాయా?
మాగ్గుడ వాటర్ మిలన్ వస్తుంది దోసకాయ
దోసకాయ అలాగ వస్తుందా? అలా తింటారు అలానే జ్యూస్ చేసుకో దో దోసకాయని ఎలా తింటారు మామూలుగా అట్లే
నార్మల్ గా అన్న యూస్ చేస్తాము లేదా జ్యూస్ గూడ చేసుకుంటాము.
ఓకే అండి మీరు వర్క్ చేస్తారా ఔట్ సైడ్ వెళ్ళి.
అవ్ అవునండి వర్క్ చేస్తాం.
ఇప్పుడు సమ్మర్ టైమ్ లో కదా మీరు ఎలా వెళ్తారు?
హ ఆటోకెళ్తాను ఆటో ఆటోకెళ్తా మార్నింగ్ ఎయిట్ కంతా వచ్చేస్ తాను
ఆ అక్కడ మీరు వర్క్ చేసే ప్లేస్ దగ్ గ్గర అంతా చల్లగానే ఉంటుందా?
ఉంటే నేను వన్స్ క్ లోపలికి వచ్చేశానంటే ఆ బయట వచ్చే పని ఉండదు నాకు ఆఫీస్ లోనే ఉండిపోతాను కాబట్టి నాకు పెద్దగా అనిపించదు ఎండంత పోయినాకే బయట వస్తాను నేను సిక్స్ థర్టీ సెవెన్ ఎయిట్ కూడా అయిపోతది నాకు
అది మీ ఆఫీస్ దేనికి సంబంధించండి
అది హౌసింగ్ లోన్ అండి
అవునా దాని గురించి ఏమన్నా కొంచెం చెప్తారా మాకు
అ ల్యాండ్ ఉండే వాళ్ళకి హౌస్ కట్టుకోవాలన్నా లోన్ ఇస్తారు లేదు ఇల్లుంది అంటే వన్స్ ఒక ఇల్లు కట్టుకొని పైన మళ్ళీ ఇల్లు కట్టుకోవాలన్నా ఇస్తారు
ఆ
లేదు మనం ల్యాండ్ కొనుక్కోవాలన్నా లేకపోతే ఎవరి దగ్గరన్నా మనం ఇల్లుగా కొను కోవాలన్నా
హ్మ్
ప్పుడు లోన్ ఇస్తారు కాకపోతే అది ఒరిజినల్
ఇప్పుడు ఆ ఇప్పుడు మీరున్న ఆఫీస్ దగ్గర కాకు కున్న మా ఊరు వేరే ఊరు దగ్గర నుంచి గూడా ఉన్నా గాని వచ్చి తీసుకో చ్చ లోన్ ఇస్తారా
టే ఇన్ని కిలోమీటర్స్ అని ఉంటుది డిస్టెన్స్ బట్టి ఉంటాది ఆ సరవెన్ లోపల అయితే తీస్కోవచ్చు
ఓకే ఓకే అంటే ఈ సరౌ ఆ
కరెక్ట్ గా ఉండాలి
ఆ
మన ఇన్కమ్ బట్టి ఇస్తారు లోన్
ఓ ఓకే అండి ఇన్కమ్ బేస్ లాగా ఇస్
ఆ ఇంకమ్ బేస్ ఒకవేళ భార్యభర్తలు ఉన్నారనుకోండి ఒకవేళ భర్త ఇంకమ్ తక్కువ భార్యకు ఇద్దరికి లెవెల్ గా ఉంది అనుకున్నప్పుడు ఇద్దరిని బేస్ చేసుకొని కూడా ఇస్తారు
ఓకే అండి థ్యాంక్స్ అండి మాకు మంచి ఇన్ఫర్మే షన్ గురించి చెప్పినందుకు
మీ సైడ్ మీరేం చేస్తున్నారు
ఆ అదే అసలు తెలీదండి మాకు ఇది ఎలా అందుచేత నేను హౌస్ వైఫె అండి
హ్మ్ మీ వారు ఏం చేస్తారు
మా వారు బై తిరుమలలో వర్క్ జేస్తారు
హ్మ్
చవ్ తడ అక్కడ క్లైమేటు ఇక్కడ క్లైమేట్ కొంచెం చేంజ్ అయి ఉంటుంది అయిన గాని వెళ్ళి రావడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది
మీరు సమ్మర్ కి ఇప్పుడు మీరు ఎలా ఫేస్ చేస్తున్నారు
సమ్మారు అలాగే ఎండలు ఎక్కువగా ఉంది ఇక ఇక్కడ కూడా ఫుల్ ఎండలు ఎక్కువగానే ఉంది వాట్ కో అవన్నీ తీసుకుంటాను సరే అండి ఉంటాము ధన్యవాదాలు
ఓకే అండి